హల్వా ఆర్ చెప్పు
ఏం చేస్తండ్రు
పల్లీగున్నామ్
నీకేమైనా ప్లాన్స్ గురించి ఐడియా ఉందా
ఆ ఉంది ప్లాన్ నేచ్ చర్ ప్లాన్స్ నేచర్ ఏ బ్లెస్సింగ్
ఊ
ప్లాన్స్ ప్రతి హ్యూమన్ కి ఇంపార్టెంట్ అ పోయి ఆక్సిజన్ కావాలి కాబట్టి
ఆ
అంటే ప్లాంట్స్ గ్రోత్ చేసేదానికి
గ్రోత్ చేసేదా గ్రోత్ చేసేదానికి అడద్ తను
ఉ చెప్పు ఎట్లా నువ్వే
అంటే నేను నార్మల్గా కుండీల్లో పెట్టినా చెట్లు
ఆ
కొన్ని పెట్నాను కొన్ని అనేది బాగా వస్తున్నాయి
ఊ
లేదు
ఊ
ఏం ప్రాబ్లం ఉంటది అనుకుంటునావ్
కుట్టిలో కాల్షియము ఇంకోటి అదో తక్కువ అది మెగ్నీషియమ్ కరెంట్ తక్కువ ఉంటే గ్రోత్ సరిగుండదు అని చూసినాను నేను మందారం చెట్టు పెట్టింటే మేము కుండిల్లో ఒకటి బాగా వచ్చింది నార్మల్ మం నీదగ్గర ఉంది కదా ఐదు రెక్కలు వచ్చిండే అది బాగా వస్తా ఉంది కుండీలో పెట్టిన ఇంకొకటి చిన్న రెడ్ కలర్ లో క్కద ఆ మందారం చెట్టుది సరిగ్గా వస్తంది ఆ మొగ్గల్లు బాగా వస్తుంది పువ్ వచ్చే వరకు అంతవరకు వచ్చినాక రాలిపోతుంది సర్చ్ చేస్తే దానికి కాల్షియము మెగ్నీషియము తక్కువ ఉంటే అట్లా అయిపోతా ఉంటుంది లేదు అంటే ఒకోసారి ఒక రోజు వాటర్ ఎక్కువ పోసేసే ఇంకో రోజు తక్కువ క్కువ పోస్తే ఇంకో రోజు పోయి పోకోకుండ మిస్మ్యాచ్ చేసుకుంటూ పోతే వాటర్ పోసే దాన్ని దానికి అట్లా అయితే ఉంది అని చెప్తున్నారు
ఉహు
సొల్యూషన్ పసుపు పసుపు వాటర్ లేకేసి ఆ మోక్కకి పోయల్లా ఓ టూ త్రీ డేస్ లేద అంటే పాలు పచ్చి పాలు ఉంటాయి కదా అవి పోషీనా ఆ మెగ్గలు రాలిపోకోకుండా ఉంటాయి అని ఉన్నాను పోసింటే రెండ్రోల్ ము రోజు ఆ మొగ్గలు వచ్చింది మళ్ళీ బాగా పువు వచ్చే వరకు వచ్చింది మళ్ళీ ఇప్పుడు రిపీట్ అయితంది అది మొగ్గ గ్గల్ రాల్
అవి యూస్ చేస్తే బాగాస్తది అని అన్నారు
ఫస్ట్ నార్మల్గా ఆ మట్టి తీస్ మట్ మట్టి తీసుకున్నప్పుడే వాటిని కంపోజ్ స్టార్ట్ చేస్తారు
హలో
వనిపిలే హల్వా వినిపిస్తాండదా వినిపిలేదా
హలో
పిలేదా హలో హలో హలో వినిపిస్తాండదా నా వాయిస్ తినిపిస్తాండదా
వినిపిస్తందా
నీ వాయిస్ వినిపిస్తాంది నా వాయిస్ వినిపిలేదా
లేదు
నీ వాయిస్ వినిపిస్తది హలో హలో అనేది చెప్పు ఏమంటివి మట్టిలే కేం
అవి అవే ప్లాన్స్ పెట్టింటే కొంతమంది వర్మీ కంపోస్ట్ వేస్తే బాగ వస్తుది ప్లాంట్ అని అన్నారు
అది స్టార్టింగ్ ప్లాన్ పెట్టక ముందే వర్మి కంపోజట్ స్టార్ట్ చేస్తారు అది బయట కొనుక్కొని రాకపోయినా కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు మనం వేస్ట్ అంత కూరగాయలు కట్ చేస్తాం కదా అదేను బిఎం కడిగింటాం చూడు నీల్లు
అది ఎక్కువ మనీ మనీ ప్లాంట్ కేస్తే బిఎం
నార్మల్ ప్లాంట్స్ వసినా బాగా వస్తాయి మేము అదే పోస్తా ఉండేది బియ్యం కడిగిన నీళ్లలో బాక్కెట్ లో పెడతాము ఆ కడిగినప్పుడు అలా గింజి వంచేసింటాం కదా అన్నం చేసినాక
అంటే నార్మల్గా వస్తుది మనీ ప్లాంట్ నార్మల్గా వస్త కాని స్ట్రై వె గిపోతుంది కొంచెం గో గా అంటే కొంచెం గుంపుగా అట్లా రాదు
అట్లా రావాల అంటే నువ్వు రెండు మూడు పెట్టాల కొమ్మల భూమిలోనే ఫస్ట్
మ్మ్ నేను కట్ చేసినా కూడా సైడ్ సైడ్కి వస్తుంది మరి కొన్ని కొన్ని రోజుల తర్వాత ఎండి
మ్మ్ అంతే భూమి లో పెడితేనే ప్లాన్స్ బాగా వచ్చేది పెడితే పర్మి కంపోస్ట్ వేస్తేనే
అ
ఎందుకంటే దానికి న్యూట్రియన్స్ కావాలా ఇప్పుడు మన బాడీకి అట్లనో అట్లే కావాలా మన బాడీకి డైలీ ఇన్ని ప్రోటీన్స్ ఇన్ని విటమిన్స్ ఇన్ని కార్బోహైడ్రేట్స్ నీ బాడీ కింద ఇంపార్టెంట్ రోజు కి అను దానికి అట్లే కొన్ని వాటర్ నుంచి తీసుకుంటాయి గాలి నుంచి తీసుకుంటాయి ఆ ఎండ నుంచి సూర్యరశ్మి నుంచి తీసుకుంటాయి
్రా
దానికి ఒకటి తక్కువయినప్పుడే
అదే రోస్ ప్లాంట్స్ కూడా చూస్తున్నాను ఇంతకు ముందు బిఫోర్ డేస్ అ పూల్ కొంచం బాబూసేవే ఈ మధ్య సరిగ్గా పూ పూయడం లేదు అవి ఆకులు ముడుచుకొని పోయినట్టు, ఫ్లవర్స్ కూడా కొంచెం, పురుకు కొడతే ఎలా ఉంటదో అలా అలా కనిపిస్
మ్ చెట్లాకి సరఫరా కూడా ఎక్కువ అయిపోయిందంటే వాతావరణంలోనూ భూమిలోనూ సరిగ్గా వచ్చలేదు మా ఎందుకే అయింటది ఎండడు టెంపరేచర్ ఎక్కువ అయిపోయింది అంటే నా ఒక రోజున్న టెంపరచర్ ఇంకో రోజుకి డిఫరెన్స్ వచ్చింది అంటే అట్లే ఏయ వచ్చట్ల కూడా
పి ఏమన్నా కట్ చేస్తే ఎలాగ వర్ సంబర్తుంది పచస్తే బగా సరే అని తప్పుడు చేసి జస్ట్ ఈగుర్లో వచ్చినయి గానీ మరి ఎట్లా వస్తుందో చూడాలక
సర్లే వర్షాకాలం స్టార్ట్ కాబట్టి మేము చెట్లు పెట్టలిఇంగ బ్రహ్మకమలం చెట్టు పెట్టింటే మా ఇంట్లో రాము ఫస్ట్టు వచ్చింది కంత టి పెట్టి మరి తెలియకోండ పైకి వచ్చే మళ్ళా అది ఏర్లుండే మళ్ళీ పెట్ మళ్ళీ వచ్చింది మళ్ళీ దాన్ని మ పింద అది పూవ్ వచ్చినప్పుడు చూడల్ చూడాల అని పెట్నాము అ వేస్తుది సమస్ సమ్ ఒకసారె పుస్తది అది నైట్
ఇక్కడ కూడా ఇగుర్లొస్తే కోతులున్నీవు
ఆ అది ఒక్క చెట్నే మిత ఆ చెట్లనే ముట్టుకోదు
ఊ కొమ్మలు తె తుంచవు జస్ట్ ఇగుర్లు ఉంటాయి కదా అదొకటి లాగుతాయి ఇంకా ఆ ఇంకా రాదు ఆ ప్లాంట్ కూడా సరిగ్గా ఊ ఆ అట్లా పీకడంతో ఆ
ఊరికి వచ్చినప్పుడూ అదే చెట్లు తీసు కొని ఆశ్ చెక్కాలం సాటి వక్తయ పెట్టల్
అ నేనైతే ఇక్కడ సపరేట్ ఒకో చెట్టుకి రెండు రెండు అంట్లు పెట్టా సైడ్ కయితే
పాట్లో పెట్టిండేవి తీసేసినారు అంటివి మళ్ళా పెట్టినావా
పెట్ అంటే అవే కొన్ని ఉన్నాయి
ఆ
కింద అయితే ఇంకా అదే జాజిపూల చెట్టు పెట్టినా దానిలోకి నేను కొమ్మలు జాయిన్ చేయకపోయినా అవే వే వేర్ల నుంచి వచ్చినయి
అవునా
అంటే ఎక్కడ చూసినా చిన్న చిన్న చెట్లు
ఊ ఉమ్ అంటే ఇప్పుడు వర్షాకాలంలోనే దానిలకు బాగా ఎనర్జీ లాగా ఏ ఏ ఏ చెట్టన్న ఎట్ల చెట్టన్న గానీ ఆ పెరిగిపోతుంది బాగా
ఉమ్
ఆ ఇంట్లో పాట్లో పెట్టుండేవి. రోజుకో పువ్వన్న కాస్తుంది
అంటే
ఊ
టెనే హీటికి కొంచెం ముడుచుకుపోతాయి
ఆ ఇంక ఎ ఎండ తగ్గిపోతుంది లేండి ఎంతకాలం వస్తేనే హీట్కి ఎక్కువ
సర్లే ఉందునా
ఊ సరే